హలో హలో ఆ హాయి రా ఏం జేస్తున్నారు రా
ఏం లేదక్క మీరేం జెస్తున్నారు తిన్నారా
అ రికార్డ్స్ రాసుకుంటున్నారా నేను ఆ
చ్చం చేశారు మరి
లంచు అవి చిక్కుడుకాయ కర్రీ అయింది మాది మీది
మాది సాంబార్ అక్క
సాంబారా ఏం చేస్తున్నావు రా ఇప్పుడు డిగ్రీలో ఏమి మిది
బిఫామసి అక్క నేను
ర ఇప్పుడు
థర్డ్ ఇయర్ అక్క మీరేం చేస్తారు అక్క
నాది బిఎడ్ అయిపోయింది ఇప్పుడు టీచింగ్ చేస్తూ ఎంఏ తెలుగు లిటరేచర్ చేస్తున్నా
అవునా ఇంకా డైలీ ఏం చేస్తారు ఖాళీ ఏమ ఉంటారా మీరు
ఆ ఖాళీ అక్కడ ఉంటుందిరా త అటు స్కూలయితా అంది హాబీస్ అంత టైంలేదు ఇప్పుడు ఇగ స్కూల్ స్కూల్ అయిపోయినాక అప్పుడప్పుడు మిషన్ అయితుంది ఇప్పుడు రికార్డ్స్ అయితున్నాయి స్కూల్ నుంచి వచ్చినాక ఫోన్ పట్టడానికి గూడా టైమ్ సరిపోతలేదు రోజు
అయ్యయ్యో
ఎప్పసార్ మన కొన్ని స్కూల్ నుంచి రావడం ఒక పావు గంట ఫోన్ పట్టుకుంటా తర్వాత తింటా తర్వాత మిషన్ పని లేకపోతే చదువుకో ఉంటది లేకపోతే రికార్డ్స్ ఉంటాయి మూరిట్లా లేదో ఒకటి అయిపోతది తాయితీగా ఫ్రెష్ అవ్వడం మళ్ళా వర్క్ చేసుకోవడం
అవునా సమ్మర్ ఎట్లా ఎంజాయ్ చేసారు అక్క మరి సమ్మర్ ఏం చేశారు
సమ్మర్ డైలీ ఫోను కొరియన్ డ్రామాస్ ఆ థ్రిల్లర్ డ్రామాస్ అన్నవే అయితేనే మీరు
ఊర్లు దిరిగినం అక్క కొన్ని తర్వాత ఇంట్లోనే ఉన్నాం టూర్ అంటే ఇకమ్మా చుట్టాల వాళ్ళ ఇంటికీ వెళ్ళినం అన్నయ్య పెళ్లి ఉండే
ఉమ్
పెళ్ళలి కెళ్ళినం చుట్టాల ఇంటికెళ్ళి తిరిగి వచ్చి ఇక ఎవ్రీ ఇయర్ వెళ్తాం చిన్న బాబు ఉంది అక్క వాళ్ళప్ప బాబు అయినను చూసి అటే ఒక వన్ వీక్ ఉండి వచ్చినాము మహారాష్ట్రకి వెళ్ళి వచ్చినాము ఒక
అవునా మాయ టూర్స్ అంటే రిలీజియస్ వైస్ తిరగడమే ఉంటది ఆ టెంపుల్ అని ఈ టెంపుల్ అని ఈ ఆరేంజీల్లో ఉంటుది కొంచెం
అవునా మీకు ఏ టెంపుల్ అంటే బాగా ఇష్టం మరి ఎక్కువ ఏ టెంపుల్ కెళ్తారు
ఇది ఇష్టము అని ఏం లేదు ఏ టెంపుల్ అయినా అంతేరా
అవున
ఎందుకంటే మన లోపల పీస్ ఉంటే ఏడిగిపోయిన పీసే ఉంటది మనకి
అవునూ
అందుకనిక ఇది ఇష్టాము అన్నట్ట ఏం లేదు అవైలబిలిటీని బట్టి అన్న జగలలోకి ఎల్తా ఓపికు ఉంటే ఇక దూరం ఉన్న టెంపుల్కి లేదనుకో దగ్గర ఉన్న టెంపుల్ కి వెళ్తా నేను అంతే ఏం చేస్తున్నవరా రోజు మరి
ఇప్పుడు సమ్మర్ అని హాలిడేస్ అని ఇంటికి వచ్చా అక్క ఇక కాలేజ్ స్టార్ట్ అయింది ఇగ ఈ వన్ వీక్ లో నేను కూడా కాలేజ్ వెళ్తా మా గూడా రికార్డ్స్ ఇంటర్నల్స్ ఉన్నాయి ఇప్పుడు హన్మకొండలు
హన్మకొండ ఇప్పుడు అక్కడ నుంచి ఆరాను ఇప్పుడు బిఎఫ్ ఫార్మసీ ఫోర్ ఇయర్సా
ఆ ఫోర్ ఇయర్స్ అక్క తర్వాత మనకు ఇష్టం ఇగ కోర్సెస్ ఉంటయ్ ఎంఫామ్ ఉంటది మనకు నచ్చింది చేసుకోవచ్చు హైయర్ స్టడీస్ ని బట్టి జాబ్స్ కూడా కొంచెం హై దులు ఉంటయ్ ఇట్లా మన మన ఉన్న సొంతూరులో కంటే బైటూర్లో ఎక్కువ ఉంటయ్ కద జాబ్స్ గురించి జాబ్స్ శాలరీ
ఉమ్ కొంచెం దూరం అయినా ఇది తక్కువనే ఉన్ జస్ట్ పీస్ ఆఫ్ మైండ్ గావాలే అన్ టనే ఇక్కడుండాలి అన్నట్టంతే సాలరీ బేస్ చేసుకోనంటే ఇగ దూరం వెళ్తేనే బెటర్ నేను జాబ్ కోసం నేను కూడా వెళ్దాం అనుకున్నా ఈ ఇయర్ హైదరాబాద్ కి కొన్ని రోజులు అయితే ఎట్లా లేరు కొన్ని రోజులు అయితేట్లా ఇగ మ్యారేజ్ జేసుకొని దూరమే వెళ్తాము ఇక్కడికి ఎట్లా చుట్టంలెక్కనే క వచ్చిపోతాము ఇంక బయటికి వెళ్ళినంక ఎక్కనన్నా కొంచెం ఎంతైనా ఇంట్లున్న ఉంటదా అన్కంఫర్టబుల్ అదే ఉంటది
ప్రై మన ఫీజులు బానే ఉన్నయ్ కానీ
ఉ ఇప్పుడు శాలరీ ట్వంటీ వచ్చినా గూడ హాస్ కి సిక్స్ సెవెన్ పోతది మెయింటెనెన్స్ చిన్న చిన్న ఖర్చులు ఉన్నాడుంత వాల్ బయటికి వెళ్తే థౌసండ్ రూపీస్ లోదింటికి రాం మనం ఖర్చులే ఖర్చులే అయితయ్ టెన్ ఫిఫ్టీన్ వరకు అయితయ్ ఇంటికి పంపనీకి ఏం మిగులుతారు ఒక ఫైవ్ థౌసండ్ అయే ఫైవ్ థౌండ్ ఇక్కన్నే ఉంటే మనం ఇక్కడ ఏం ఖర్చుండదు కాట్టి డైరెక్ట్ ఇంటికి ఇచ్చేయవచ్చా వచ్చ
మీరు ఏ స్కూల్లో చేస్తున్నారు అక్కమన్ టీచర్
న్యూ కేరళ ఎంతన ఇన్న చేస్తాన నేను కూడా జాబు
ఏ క్లాస్ వరకు జెప్తరు మరి పిల్లలకి భయ పడతార పిల్లలు మీకు
అంటే ఇదే ఫస్ట్ ఇయరు చెప్పడము రీసెంట్లీ బిఎడ్ అయిపోయింది నాది ట్రైనింగ్ పర్పస్ లో ఇడ బట్టుపల్లి స్కూల్లో చెప్పినాం మేము గవర్నమెంట్ స్కూల్స్ ఇస్తారు మాకు ఇంకా కేరళ స్కూల్లో ఎప్పిన నేను ట్రైనింగ్ పర్పస్ ఎప్పిన ఇయ ఇప్పుడు వర్క్ పర్పస్ చెప్పడం కన్ బాంటదిరా ఆ వెళ్తున్నారు ఈ రోజ్ సండే కదా హాలిడే ఉంది
రేపు ఉందా అండి మరి
రేపు కాలేజ్ ఉంది నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకోసమే రికార్డ్స్ రాస్తున్నా
మరి స్కూల్లో ఏం చెప్పారు అక్కమరి
లీవ్ తీసుకుంటాన్ సారికి చెప్పిన నేను చెప్తే సార్ నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది ఇట్లా అ నేను జాయిన్ అయ్యేటప్పుడే చెప్పిన సార్ నేను ఇట్లా పీజీ చేస్తున్నా అదైతే హాలిడేస్ అవసరం బడతాయి అనింటే సరే మేడం అని చెప్పిండు ఇన్న అదే ఎప్పినా ఆ సరే అని చెప్పింద
పిల్లలు మరి మాటీంటరా ఇగ అల్లరి కదా ఫుల్లు
కానీ మాట ఖచ్చితంగా వింటా కాకపోతే మనం ఎంత పేషెన్స్ గా చెప్తే అంత అటాచ్ అయితరు పిల్లలు మనకి ఎప్పుడు గాని మన మీద వచ్చి రాకుబడ్డ ఎవరు కోపం తెప్పిస్తానే ఉంటరు కానీ కోప్పడద్దు ఒక్కసారి చిరాకు పడ్డాం అనుకో ఆ చిరాకు వడ్డా కో పడ్డా కోప్పడ్డాం అనుకో ఒక్కసారి కోప్పడ చాలి ఏది అద్దు అంటామో అది కావాలని వాళ్ళు చేసే మూడ్ లేకపోయినా అదే చేసి చూపిస్తరు ఇంకా ఈ జనరేషన్ ఇంకెక్కువ చేత్తారు
అవును అక్క
ఉమ్
పేషెన్సిగా చెప్తేనే వారికి మంచి నే వింటరు మనం ఒక్క దెబ్బ కొట్టినా మళ్ళ వాళ్ళ మీద ఆర్చిన ఇగ వాళ్ళ కోపం మిదికి పోతది
పోత వచ్చేస్తది అ అంతే అది
అ అవునక్క
ఉ ఎన్నో అదే అర్థంమయితలేదు రోజు బోర్ బోర్ అయితాంది బిజీ బిజీ అయిపోతాంది వర్క్ వర్క్ వర్క్ అసలు సెట్ అయి ఖాళీ దొరుకుతనే లేదు
అయ్యో సమ్మర్లో ఖాళీగానే ఉన్నారు అనుకుంట కద మళ్ళా ఏమన్నా హాలిడేస్ వత్తన్నయో ఖాళీ
అప్పుడు టెట్ ప్రిపరేషన్ ఉండే కదరా
అవున
ఇట్టే ఎట్టుండే అయితే అది ప్రిపేర్ అవ్వకుంటు ఉండే
ఆహా అసలు ఖాళీగానే లేదంటారు మీరు
ఎ సగం అంటే డేలో ఒక త్రీ ఫోర్ అవర్స్ జదువుకున్నా గ్యాప్ ఇచ్చుకుంటా ఏ తర్వాత ఈయ ఫోనే డ్రామాస్
మరి పెద్ద పెద్ద స్కూల్లో ఎందుకు ట్రై చేయలేదక్క ఇట్ల ఫాతిమా ఆ అవును
నాకు ట్రైనింగ్ పర్పస్ మీద మాకు కోర్స్ వైజ్ ఒక ఎయిట్ మంత్స్ సెమ్ సెమ్ కి కలిపి మొత్తం కలిపి ఎయిట్ మంత్స్ మాకు టీచింగ్ దాంట్లో ఉన్నయిరా ఎక్స్పీరియన్స్ లేదు కదా ఇప్పుడు అందులో ఫాతిమాలో అవిట్లా చిన ప్రీ ప్రైమరీ ఇస్తరు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అట్లీస్ట్ ఒక వన్ మంత్ అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా డా ప్రైమరీకో కొంచం హై స్కూల్కో ఇట్ల ఇస్తాంటరు
హై స్కూల్కి గుడా జెప్పచ్చు అక్క మీరు
ఆ బిఎడ్ అయిందిరా నా జప్పచ్చు కానీ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలిరా ఎక్స్పీరియన్స్ జెప్పరు ఫస్ట్ ప్రైమరీకే ఎపిస్తరు ఇప్పుడు ఈ చిన్న స్కూల్స్ ఏంటిది అని అంటే ఉన్నది కాబట్టి నాకు అంటే ఎమ్ బిఎడ్ కోర్స్ ఉన్నది కాబట్టి కొంచెము సెవెంత్ వరకు చెప్పనిస్తరు ఇప్పుడు నేను జెప్పే స్కూల్లో అంతకు ముందు ప్రైమరీసు కూ అది ఈ మధ్య సెవెంత వరకు ఏషిది
అంటే టెన్త్ లేదు అక్క మరి
ఆహా లేదు ఇందులో లేదు ఇందులో
అవునా
ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు పీజీ కూడా దగ్గర దగ్గర ఉన్నాయి ఎగ్జామ్స్ గిన్ని హాలిడేస్ ఇవ్వరు పాతిమాలు
అవునువును
ఇప్పు ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక సెవెన్ వన్ వన్ వీక్ వరకు కావాలి హాలిడేస్ డే బై డే డే బై డే కావాలి ఇప్పుడు మళ్ళీ ఆగస్టు లో ఉన్నది సెకండ్ సెమ్ నాకు అప్పుడు మళ్ళా కావాలే ఇంకా మళ్ళీ ఏదైనా పర్సనల్ పనులు పడితే మళ్ళీ
చిన్న స్కూల్ అయితేనే బెటర్ అక్క హాలిడేస్ ఇతారు
ఇప్పుడు నాకు ఒకవేళ ఈ కోర్సు గాని ఇవేవి లేకపోతే నేను అ జాబ్ చేసే సక్కగా ఉంటుడు హాలిడేస్ ఎక్కువ ఇవ్వరు కాబట్టి ఇప్పుడు గిన్నె పెట్టుకుంటూ ఇయ నెయకపోతుంటూ అగ్రిమెంట్ రాయించుకుంటుండు కోపం వచ్చినా వెళ్ళలేము ఇప్పుడు ఇక్కడ కూడా అడిగిడు సారు కానీ ఇవ్వలేదు ఎక్కడ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వలేదు నేను
అవునా ప్రతిదానిలో ఈయడం అవసరమా అక్క
హా కచ్చితమేరా
అందరు ఇప్పుడు డిగ్రీ అయిన మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది డిగ్రీ కంప్లీట్ చేసేసి డిగ్రీ అందరు కంప్లీట్ చేసేసి టీచరింగే చేస్తున్నారు
ఉమ్మ్
అందరూ అదే ఫీల్డ్ లోకి
టీచింగ్ ఏందింట ఉ కొంచెం ఇంటికి దగ్గర ఉంటాంది ఏ ఏజ్ వచ్చినా కూడా జపానికి మంచిగా ఉంటది కదరా
ఆ అవునుక్క
ఇప్పుడు నేనైతే గవర్ జాబ్ కోసం కోర్సు తీసుకున్నా గౌడ్ జాబ్ కోసమే ప్రిపేర్ అయితుంద నమ్ గౌడ్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా
గ్రూప్స్ రాస్తారా అక్క మరి
గ్రూప్స్ కాదు కాని డిఎస్సి రాస్తాను నేను డిఎస్
మాకు కూడా ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీకు తెలిస్తేప్పు అప్పండక్క నాకు కూడా అంతా గ్రిప్పు లేదు వాటి మీద కొంచెం తెలియదు అంటే ఇప్పుడు కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదాక్క మన ఇంటర్ బేస్ తోని టెన్త్ బేస్తోనీ అట్లా ఏమైనా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వస్తే మాకు కూడా కొంచెం చె
ఇవను మంచి రూట్ లో పోతున్నా గద్రా మళ్ళీ ఇటు వచ్చినా ఇప్పుడు నీకు టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటాయి ఇంటర్బేస్ తో ఉండేవి ఎవన్నా ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ ఇంత రేంజ్ల్నే ఉంటాయిరా ఇప్పుడు నువ్వు లేదురా ఇప్పుడు నువ్వు కోర్సి జేస్తాన్నావు కదా ఇప్పుడు ను్ కోర్స్ చేస్తున్నావు కదరా దానిలోనే నువ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఇప్పుడు మాస్టర్స్ చేసేటప్పుడు కూడా నువ్వు పార్ట్ టై లో చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫార్మసీస్ ఉంటాయి కదా కొన్ని పెద్ద ఇప్పుడు అపోలో గాని అట్లాంటి వాటిలలా సైడ్ దాంలు వేసుకోవచ్చు అందులో వేసుకుంట కూడా నువ్వు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు నీ మాస్టర్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తది నీకు మాస్టర్స్ డిగ్రీ చేతిలో ఉంటది గట్ట ఎందుకంటే టెంపరీ టెంపరరీ చిన్న చి చిన్నవి చూసుకోవద్దురా ఎప్పుడు కూడా గానీ ఫ్యూచర్ పెద్ద గోల్ పెట్టుకుంటే ఖచ్చితంగా దానికే రీచ్ అవుతుది
మా మమ్మీ కూడా అసలు నాకు కూడా ఈ కోర్సు గురించి ఏమంతది తెలిదు అక్క మామ్మే చెప్పింది మమ్మే జాయిన్ చేసిందిక దాని తర్వాత నేను కొంచెం కొంచెం తెలుసు
దానిలోనే మంచిగా అప్గ్రేడ్ అవ్వరు ఎక్కడనైనా ఏం ఫార్మసీ కానీ బిఎస్ అంటే మంచిగా ఉంటురు దానికి కూడా ఫ్యూచర్ గవర్డ్ జాబ్స్ దీనికి రిలేటెడ్ పడతాయి
ఆ అవున అక్క ఫమసి ఇప్పుడు టాబ్లెట్స్ కి ఉన్నా విల్వ దేనికి లేదు నర్స్ కి టాబ్లెట్స్
ఇంకా తొందరగా వస్తాయిరా మీ కమ్యూనిటీ లో తొందరగా వస్తాయి జాబ్స్ కూడా మంచిగా చదువుకుంటే చాలు అందులో ఆ రూట్ లోనే వెళ్ళరాయి మళ్ళీ ఇటు రైల్వేస్ కానీ
నాకు ఇట్ల కానిస్టేబుల్ ఇంట్రెస్ట్ డే కానీ హైట్ ఓకే అంటది కానీక పర్సనాలిటీ రైల్వే కూడా ఒకటి అప్లై చేసినాం కానీ అవి ఎక్కువ పలెూరు వాళ్ళకినా
లేదు రా రైల్వే సెంట్రల్ జాబ్స్ ఒకటి ప్యూర్ హిందీ రావాలి ఒకవేళ మనం ఇది అయినా కూడా దాన్ని కూడా గ్రూప్ వన్ రేంజ్ లో సెలక్షన్